హలో ఏం చేసుతన్నా
ఏం చేయలేదండి బాగున్నారా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఆ బాగున్నానండి ఏం చేయలేదు ఉ పడుకొని ఉన్న ఊరుకే అట్లా
అవునా నేను ఇప్పుడే ఒక సినిమా చూసినా అన్నమాట్ ట సినిమా అయితే చానా బాగుంది
డీ
అది కపుల్ ఫ్రెండ్లీ అనేసి ఒక సినిమా చూశాను
ఆ అంతే నేను చూడలేదండి చూడాలా
చూడాల్ల
తిన్నారా
ఆహా లేదు ఇంకా ఇంకా ఏడు గంటల కదా అయితాండే అది అందుకనేసి ఇంకా తినలేదు అన్నమాట్
అవునులే ఎనిమిది ఎనిమిదిన్నరకి అట్లా తినచ్చు లేండి
ఆ
ఆ ఆ అంతే లే అండి
ఉమ్మ్
సాయంత్రం ఏం తినలేదా మరి
సాయంత్రం స్నాక్స్ అట్లా తిన్నాను బురుగులు బారా మసాలా అట్లా నువ్వు
నేను తిన్నానండి బోండాలు
బొండాల్ తిన్నావా
మీరు చేసుకు
ఆ వసు వస్తాయి అప్పుడప్పుడు చేస్తాయి అంటాను ఇట్లా స్నాక్స్ అయితేగిన ఇంకా బాగా చేస్తాను అన్ మాట
అవునా సంతోషం
హ నువ్ సినిమాలు ఏవన్నా కొత్తగా చూడులేదా
చూడాలండి ఈరోజు రాత్రికి పొద్దే పోవడం లేదు ఏమనా చూడాలి అట్లా తినిన తర్వాత
ఒహ్హ్ ఏ సినిమా చూద్దాం అనుకుంటాన్నావ్
నేనా ఏమో చూడాలా అదే మీరు చెప్పారు కదా సినిమా చూద్దాం అనుకుంటున్న కపుల్ ఫ్రెండ్లీ
ఆ చానా బాగుంది
బాగుందన్నారు కదా చూద్దామని
ఆ అదొక మంచి స్టోరీ అన్నమాట ఇంకా నేను చెప్తే సస్పెన్సివ్ గా ఉండదనేసి
ఆ వద్దులే అండి చెప్పద్దు నేనే చూస్తానులేండి
ఆ నువ్వ ఏదన్నా సజెస్ట్ చెయొచ్చు కదా మూవీ
నేనా
హ్మ్మ్
నేను ఎక్కువ చూడను షార్ట్ ఫిలిమ్స్ చూస్తారా అండి
షార్ట్ ఫిలిమ్సా ఉహామ్ చూడనానమటే తక్కువే
ఆ
ఆ
డియర్ కావ్య ఇవన్నీ అంటే అవి పాతవే కానీ బాగుంటది తెలుగు మీడియం అవన్నీ బాగుంటాయి సెవెన్ పేజీస్ ఈ బాగుంటదండి ఆ చూడండి
చూస్తాను అవి పేరు విన్నాను చాలా మంది చెప్పినడు చూడమని
ఆ అయ్యే బాగుంటాయి నేను అవి చూస్తా ఉంటా ఇంకా ఏంలా ఇం ఇన్స్టగ్రామ్ లో రీల్స్ చూస్తా యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్ ట్లు వంటలు ఏమనా చూస్తా ఉంటా ఆ అవునండి
అవును మీకి ఇంస్టాగ్రామ్కి సపరేట్ మామూలు వీడియోస్ చేస్తారా మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో
ఆహా ఏం లేదు అప్పుడు చేద్దామని చేసానా మజలో ఆపేసినా ఇకా
అవునా ఎందుకు బాగుంటాయి కదా చెయచ్చు కదా
బాగుంటది ఏమో టైం లేదండి తినడం ఇంకా అట్లా ఇట్లా అయిపోతుంది
అవునా ఏం కాదులే. పట్టుదలతో చేస్తే ఇవన్ని
ఆ అంతే అండి మీరు ఎడికి పోలేదా
ఉహ్మ్ అదే ఇంకా ఇప్పుడు బయటికి పోదాంనుకోంటేగిన ఇంట్లో వాళ్ళు పంపిరు కదా
ఆహా
ఆ నువ్వు పోలేదా బయటకి పోలేదా పోనులే
ఆ ఉగాదికి పిండి వంటలు అన్ని చేస్తారు
ఉగాదిక
ఆ
ఆ పిండి వంటలు అన్ని బా చేస్తామన్నమాట.
ఆ ఉగాది పచ్చడి కూడ ఇంగా, బాగుంటదిలే చేదు చేదుగా, పుల్ల పుల్లగా.
ఆ దాంతో ముఖ్యంగా ఐదు రకాలేస్తారు. కదా! మామిడికాయి, చింతపండు, కారం, ఉప్పు, చేదు కదా!
అవునవును.
మ్ మీ ఊర్లో బాగ ఘనంగా చేస్తారా?
ఆ చేస్తారండి. బాగా ఇంక ఆ రోజ అయితే, ఇంక తినడమే పని. బాగ పిండి వంటలు. ఆ ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని, మేము
అవునా! మీరు ఉగాదికి పెట్
ఆ అవునండి.
మ్ మా దాంతో అయితే గిన, అలాగ పెద్దలకి పండగ.
ఆ అంటే ఒక్కొక్క దగ్గర అట్లా చేస్తారేమో.
ఆ ఇంకా మామూలి ఈ పండకైతేగిన జ్యోతులు అని కొంతమంది ఆడతారు. ఆ చాన బాంటుంది. అసల్
మ్ నేను మొన్న కదిరి గుడికి పోయింటిమి.
ఆ
ఎంత మంది రష్యు అసలు, జాతర అనమాట అది. కదిరి నరసింహ స్వామి గుడి.
అవును.
ఆ చాన బాంటది. రథంతో ఊరేగి పంపిస్తారా ఒయ ఓ జనాలు అయితే ఒ కో ట్ కోటి మంది ఉంటారేమో, అంత అసలు పట్టరు. ఇరుకిరుకు కొట్టుకుంటాంటారు. అంత జనాలు ఉంటారు. అందులో, ఆడ వీధులు చిన్న చిన్నగా ఉంటాయండి.
అవునులే, మరి ఎవరికి ఏమి కాదా? అట్లా ఎక్కువ మంది రష్ ఉంటే!
తే రథం కింద పడిపోయారండి.
అయ్యయ్యో
న్యూస్ లో, వార్తల్లో అందుకు వచ్చింటాయి చూడండి.
అవును విన్నాను నేను కూడ. మా అమ్మ చెప్పింది.
ఆ అదే.
హమయ్య అంతమంది జనాల్లో మీరు వెళ్ళారంటే, చాన గొప్ప విష్
అవునవునండి. అయినా చాల చాన మంది ఉంటే కష్టం అట్ల. మామూలు టైమ్ లో పోవాల.
ఆ మామూలు టైమ్ లో పోల్ల.
ఆ
య మ్. ఇంకా ఏమి మరి విశేషాలు?
మీరు ఎక్కడికి పోరా? రే మొన్నాడు శనివారం కదా!
ఆ శనివారం అన్నించి గుర్తొచ్చింది. తిరుపతికి పొదామని అను నుకుంటాన్నామండీ మ
ఆహా తిరుపతిలో కూడ ఇంగ శనివారం అన్ టే ఫుల్ జనాలు ఉంటారండి. జాగ్రత్తగ పోవాల.
జాగ్రత్తగా పోవాలి.
హ మెట్ల ఆ ఎలానండి మెట్లక్ కల్తారు రా మీరు
ఆ మెట్ల ఎక్కి వెళ్తాం సమయం ఉన్నప్పుడు సమయం లాక్కకుండా ఇకా డైరెక్ట్ బస్ లో వెళ్త
అంతేలేండి
ఆ అక్కడ తిరు
మెట్లు ఎక్కిపోతే ఇంకా ఆ ఒక లడ్డు కూడా ఫ్రీగా ఇస్తారు
అవును
ఆ మెట్ల ఎక్కిపోతే
ఆ మెట్లెక్కిపోతే
అదే లడ్డూ ఒకటి ఫ్రీ టికెట్ ఉంటది కాబట్టి
అవును ఇంకా స్నేహితులు అట్లా వచ్చినప్పుడు తెేగినా చనా టైం పాస్ బాగ అవుతుంది
అవునండి ఇంట్లో వాళ్ళు తెళ్లిన కూడా అట్లే ఉంటది బాగుంటది ఇంకా ఆడ దారిలో మెట్లు ఎక్కేటప్పుడు అయితే ఇంకా అన్ని పెడతారు మామిడికాయలు అవన్నీ జ్యూసులు అవన్నీ ఇంకా తింటా పోయేది చడ అడేతే జి పిసా దానికి ఫుడ్ పెట్టేది
అవును చనా బాగుంటుంది ప్రశాంత్
అవునండి ఆ ఇంకా తిరుమల పోయిన తర్వాత కిందకి పోరా
కిన్నకా
హా
కింద వచ్చేసి మామూలు పార్క్ అట్లా వెళ్తాం అన్నమాట
లే జంతువులు అవన్నీ చూసినట్టు ఉంటది అన్ని రకరకాల జంతువు వుతువులు అన్నీ ఉంటాయి ఆ పార్క్ లో అయితే ఆ కప్పల్ తీర్తనికి పోరా
కపిల్ తీర్తాం క వెళ్తాం క పిల్ తీర్తాం క కవేదమ
ఇప్పుడు పోతేనే మేలు ఎందుకంటే శివరాత్రి ఆ టై లో అయి అయితే మొన్న శివరాత్రి అయిపోయినప్పుడు ఎందుకైతే ఎంతో మంది జనాలు ప ఎలా అసలు
పట్టలేదా
అంతమంది ఉంటారు ఇప్పుడైతే ఏమి ఉండరు శివరాత్రి శివుడుగావటి ఇం ఇంకా చ జనాలు ఇంకా ఆడబట్టినే ఉంటారు
అవును
ఆ
అయితే ఎప్పుడైనా పోవల్ల
ఉ వెళ్ళండి ఖచ్చితంగా
ఆ వెళ్తాను
ఆ
ఉ అవును తిరుపతిలో వేంగమ అమ్మ అండున్ కదా అక్కడ అన్నం చానా బాగుంటుంది
అవునండి ఆ బాగుంటది సాంబార్ అన్నము అవన్నీ బాగుంటాయి ఎక్కువ సాంబార్ అన్నం పెడతారు కదా తిరుపతిలో
అవును బాగుంటది బయట ఎక్కడా అలాంటి టేస్ట్ ఉండదనమాట అంత డబ్బులు పెట్టినా కూడా అక్కడ ఫ్రీగా పెడతారు బాగుంటుంది ఆ ముఖ్యంగా అక్కడ పాయసం అయితే
ఆ అవునవును నేను తిన్నాను అప్పుడు ఆ ఆ తిన్నానండి
తిన్నావా
ఆహా సరే వెళ్ళండి అయితే శనివారం ఇంకా
ఆ వెళ్ళాలి
ఆ ఆ వెళ్ళండి ఖచ్చితంగా బాగుంటది లడ్డూలు తెచ్చుకొని ఇంకా
లడ్డలు తెచ్చి తినేసి అందరికి పంచి
అవునవులే బొరుగులు మిక్చర్ లో వేసి ఇస్తారు కొద్ది దగ్గర అయితే కొంతమంది లడ్డూనే ఇస్తారు
బొరుగు మిక్చర్ ఎస్తగిన కొంతమంది తింటారు ఆ
ఆ అవునులే
ఈ మధ్య కాలంలో
ఆ సరే అండి అయితే బాయ్ సరే ఉంటా మరి
సరే మారి బాయ్